టిఫిన్ బాగుంది. ఆ బాగున్నారా ఆ బాగున్నారా.
మీరు
ఆ బానేవున్న తల్లి. ఏం చేస్తున్నారు.
ఏం లేదు. మీ మీరు తిన్నారా మధ్యానం
ఆ తిన్నామండి.
ఆహా
ఆ పండక్ కి బట్టలు తీసుకున్రా.
ఆ తీస్ ఆ తీస్కు. కున్నామండి. శ్రీరామనవమి గుడొస్తుంది గదా.
అదే మళ్ళి వారం మ్ కర్ట్ వారం తొమ్మిది రోజ్లకి. ఆ రంజాం నాడు ఈయార రంజాం.
ఆ ఇయల రంజాన్. పండుగంట. మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఎవ్. వోరన్నా.
ఆ డాక్. కెక్కువ రూమ్ లో ఉంట. తక్కువ రోడ్ బయట ఉంటారు. సాలా మం. సార్కి అందరు ఉంటారు. పక్క పక్కనే ఉంటరు. పంపిస్తారు అప్పుడప్పుడు. తెలిసిన వాళ్ పంపిస్తరు స్వీటు, స్వీట్ ఎక్కువొస్తది మాకు.
పాయసం పంపుతరు గదా.
ఆ ఆ ఆ మీకెల్లి పెడతారా.
ఆ
మీరేం మీరు తింటారా
ఆ తిన్ టం తింటాం పాయసం గాని ఇచ్చేటోల్లు ఎవ్వరు లేరు ఇక్కడ
ఆహా మాయోమొంగ మేం తినము స్వీటు, కార ఇవె తింటం. అన్నం గయ్యె దిన్టం
శ్రీరమనవమి మంచిగా జరు తదా మీ దగ్గర
ఆ ఆ పెద్దగా జరుగుతున్ మాక్ అన్ని షాపింగు ఇక్కడికడే ఉంటాయ్గా అన్ని బంధు. రెండు రోజుల ముందే బంద్ నైట్ ఇట్టే బంద్ జేస్తారు. మూడ్రోజులు దాకా జరుగుతాది మావు బజా మూడో రోజు కోలాటాలు అన్నీ ఉంటాయి
కోలాటాలు కూడా జరుగుతాయా
పెడతారు గుడికిింద వాళ్ళంతా మ్యా ఒక ఊలీటోస్సరూ మ్యూజిక్ బో దీపాల్ పట్కోన్ పోతాం మేము ఎల్లో కలర్ చీర కట్టుకొని పోతాం
ఓకే అందరు సెయిమ్ చీరలు కట్
ఏం ఇంగ వా వా వాట్సప్ కాల్ లో చెప్తారు. దాన్ని ఉన్నోళ్లు కట్టుకోండి లేకుంటే వేరే ఏదైనా ఆ ఇంగ ఇంట్లో ఉంటాయిగా ఎల్లో అందరికి ఎల్లోనే ఉంటాయి. ఎల్లో కట్టుకుంటాం గది పల్ పట్టుకోన్ పోతాం ఊరేగి మూడోవ రోజు దీస్తారు ఆ రోజే భోజనాలు జేస్తారు. ఆ రోజే మూజిక్ అన్నీ ఉంటాయ్. డ్యాన్సులేస్తారు. అన్ని హట్ పెద్ద
అదేస్ శీత స్ రామునిక్ కి సీతకు పెళ్లి జరుగుతది గా చేస్తారు గదా
జంట ఐదుగుఆరుగురు కుసుంట
ఇంగ్ గా మరి అన్ని పండుగలు మంచిగా జరుప్ కుంటార
ఆ మేము అన్నీ పండగలు బా జెస్సాయ్. మీకేన్ని ముగ్గులేస్తదా
ఆ ఎస్తరు కదా కలర్ల ముగ్గులు సంక్రాంతికి విశ్లేషణం మొన్న నా
ఆ మాకుంద ఏమన్న సంక్రాంతి కి రాపు మధ్య మధ్య శుక్రవారం శనివారం అ
ఫోన్ దగ్గర పెట్టుకోండి కొంచెం
బ
అదే అదే ముగ్గులు ఎత్తర మీరు కూడా కలర్లు వసిస్తారా
సే రోజు ఏమీ వెయ్యం అప్పుడప్పుడు వేస్తా
ఆ పెద్ద పెద్ద ముగ్గులు వేస్తారు కదా
ఆ పెద్దవేస్తా చిన్నది వేస్తా
ఆ ఇట్ల వేముల బడేది ఇట్ల వేయాలా ఎప్పుడైనా మీరు
ఆ పోయివచ్చి నాలి
మంచిగా ఉంటది కదా అక్కడ రాజన్న దేవుడు
ఆ పోరా మీరు పతే అని కాల మీ ఎళ్వారా
ఆ ఎల్ల నం ఎల్లి నం
ఆ ఇంకా ఏం లేదు చెప్పాలి ఆ ఆ ఇంకా అ ఎందిదండి క కి కీ
ఎట్ల ఉన్నారు మేమ్ ఇంటి పక్కన చిన్న పిల్లలకి ఇట్లుంటారా ఎవరన్నా ఆడుకోవడానికి వస్తారా మీ ఇంటికి
ఉందా సర ట్యూషన్లా పోయి పిల్లలు ఊరే
హ ట్యూషన్ కెళ్తార్
మాప్పక్కనా మా పక్కనా మాకా పక్క కాన పిల్లలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు చెప్పిపోతారు పోతున్నారు ఆంటీ అని చెప్పి పోతారు
అ మంచిగా మాట్లాడుత
ఆహ్ పై కోస్తా. సారు వాళ్లు
ఆహ్
ఆహ్ ఇంకా చెప్పాలండి.
అదే ఇంకా మీకు రాఖీ. పండుగ ఇట్లా జరుపుకుంటార.
ఆహ్ ఆహ్ పో. రాఖీ పోతాం.
మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్తారా.
ఆహ్. మేం పోతాం మీరు పోతార.
ఆహ్ వెళ్తాం వెళ్తాం.
ఆహా మేము మాకు ఇద్దరు ఉన్నారు. ఒక తమ్ముడు, ఒక అన్నయ్య. ఆహ్ ఇద్దరు ఒక్క కాడికె రమ్మాని. వస్తది. ఇలా ఇద్దరు కట్టించుకుం. వస్తారు లేకుంటే మా కాడికిరమ్మన్నా వస్తారు. మీకు ఇస్తారా.
అంతే మీరు.
మీకు ఇస్తారా ఏం దేస్తారు. మీ తమ్ముళ్ళు మీ అన్నలు.
నాకు ఒక తమ్ముడు ఒక్కడే ఏమిస్తాడు. ఆడు ఏమి ఇయ్యడు. ఆడు చిన్నోడే.
ఆహా మాకు ఒక. పెద్దలుగా మా వదినలు చీరలు పంపిస్తారు. వాళ్ళతోటి చీరలు, డ్రెస్సులు. ఒకలు డబ్బులు ఇస్తారు. ఒకలు చీరలు ఇస్తారు.
ఉమ్ మంచిగా ఉంటా ఉమ్.
నేను ఒక్కదాన్నేగా కట్టేది. మా కోడలు పెట్. సౌండ్ తంత కోడలు. ఆమె ఎక్కువ తిన్నది నన్ను. పంపిస్తాను. నన్నే పో అంటది. నెనే కడతా. ఆ ఇంకా దీపావళి ఆ మీకు దీపావళి నోములు ఉన్నాయా
ఆ అర్ధమయి అర్ధం కాలే
ఆ దీపావళి నోములు
ఆ మాకు లేవండి అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయి అమ్మమ్మ వాళ్ళకు ఉన్నాయి వాళ్ళ ఇంటికి వెళతాం ఆ
ఆహా ఐదేల ఒక్కసారి హస్తయా ఆహా మాక్క ఇల్ అత్తే ఐదేల
మాకు ప్రతి సంవత్సరం చేసుకుంటారు మా
మేమంతే మేము బతుకుంటున్నాం
ఉమ్ అరిసెల్లు ఎస్తారు కదా ఆ రోజు పప్పు చారు పచ్చి పచ్చి పులుసు
ఆ ఇంకా చెప్పాలి ఏం లేదు
సిలిండర్ రేటు పెరిగిన ఆట కదా డి మీదెందగ ఆస్ మర యి పయింద
ఉన్నది
చానా రే ఎట్లు పెరిగినాయంట దానికి
ఆ ఆ ఇంకా చప్పాల ఏ లేదు ఆ ఆ ఇకాచ్చ
ఎంత పడుతుంద అక్కడ వర్షాలు పడుతున్నాయా
ఎండ ఫుల్ు ఇప్పుడుక చేేస ను ఇప్పుడే పని చేేసిన ఏస ఇప్పుడే బంద్ చేసినాం కరెంట్ పోయింది
ఆ
ఉ
బయిట జది ండి మరి ఎన్నలు బాగా పడుతున్నాయి అంటున్నారు గ మల్ల
అవునా
కొబ్బరినీళ తాగండి మంచిది
తాగుతావా తాగవా అ మా ఇ వా క్రియేటివ్‌గా
పండులు ఎక్కువ తినాలి కొ కొబ్బరి నీళ్ళు తాగాలి మంచి నీళ్ళుఊకే తాగుతుండాలి
ఉ అదే ఉ ఇంకా చెప్ప ఏడి ఉ అ ఇంకా ఏముంది అండి
ఇంకేం లేదు ఇక్కడ ఖాళీగా ఉం న్నాం మేము మధ్యాహ్నం తిన్నాం
ఆహ మరి ఇప్పుడు బయటకి పోవాలా
ఇప్పుడు ఏం లేదు ఇక బయటికి ఏం వెళ్ళాం కాని సైకిల్స్ ఉన్నాయి ఇక్కడ
ఇప్పుడు ఏ తింటారు
పెారు మాకు ఇక సాయంతం నైట్ పెడతారు ఎనిమిది గంటలకు
అవునా ఇంకా మా ఇంట్లో అన్నంటాయి ఇంకా అయే తింటాం దస ఇట్లో ఇంట్లో వఓడియళ ఇంకా అయేస్తా అయే పెట్టుకొని తింటాం
ఉమ్ మన ఇంటికాడ ఉంటే అన్నం అ ఇక్కడ ఏం ఉండాలి కదా
మాకు గుమ్మడికాయ ఎండాకాలం వేరు
అ
ఆ బిఎ ప్ర వై అ వేర్ ఇకా మీ మీే సర ఎండాకాలం
లేదు ఏం లేదు మాక అట్లా
మము ఎండాకాలం వస్తే అయ్యే పెడతాం
ఉమ్ ఇ ఇక్కడ సైకిల్స్ ఉన్నాయి సైకిల్ దక్కుదాం అనుకుంటాను మేము మా ఫ్రెండ్స్ ఇట్లా
ఆహా సాయకిందక్తుద
ఆ వచ్చొచ్చు ఉత్తిగానే ఇప్పుడు చల్ చల్లగా వస్తుంది కదా కొషపు తొక్కాలని
ఆహా
ఆ ఇక్కడ ఉంటాయి తీసుకొని తక్కవచ్చు
అవునా మమ్మాకి ఎనే అంటే నేర్చు కొట్ంది నిన్న బంప్ప బండిప్ప అంటా ఇప్పిస్తాన్న న్ని రోజులాగు జాబ్ వచ్చాక
ఏ బండారితుందా
ఆ కూటిి గావాలంటా ఓకే
ఊహు
వన్ది
అయితే గివేసాయి తింద కాాల అ
ఉ గాల మాట్ నేర్చుకు
ఉ
ఇంకా
ఇ ఇంకా సాయంత్రానికి ఏమొండు తర్ మరే వొండిల్ల ఇగ అంతేనా పొదుడ్దే నా మళ్ళ వొండుతర
ఆ చపాతి జెయ్యాలి.
చపాతీ జేస్సారా
ఆ చెయరు చపాతి
చపాతికి ఏం కూర వండుకుంట రు మరి పప్పు ఆ
ఉహూ టమాట కర్రీ
టమాటా కర్రీ
మ్ టమాటానే టమాటా అయితే తింటరు.
ఉహు సరే అండి మరి
సరే
ఉంటన